ఏం చేస్తున్నారు
ఏం లేదు మీరేం చేస్తున్నారు
నేను ఖాళీగానే ఉన్నాను
తిన్నారా
ఇంకా లేదు ఇప్పుడే రైస్ పెట్టి ఇలా వచ్చాను
ఆహా బాగున్నార
ఊ మీరు బాగున్నారా
ఊ నేను బానే ఉన్నా
ఊ ఎట్లుంది వాతావరణ మీ ఊళ్ళో
ఊ బానే ఉంది నార్మల్గా
ఆ చల్ల గుందా వేడిగుందా
చల్లగనే ఉం టుంది ఆహా మీ దగ్గర
ప్రస్తుతానికి ఇప్పుడు ఒక నాలుగు చినుకులు పడ్డాయి కొంచెం చలగుంది కొంచెం చల్ల ఉంది బయట లోపల వేడుంది ఊ
మా దగ్గర నార్మల్గనే ఉంది మీ ఫేవరెట్ మూవీ ఏంటీ
అలానే ఏం లేదు ఏది బాగుంటే అది చూస్తా నచ్చితే ఏది బాగుంటే అది చూస్తా నచ్చితే అట్లే ఫ్యామిలీ టైపు అట్లా ఉంటే చూస్తా
ఆహా అందులో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటీ
దాన్లా హట్ అట్లనీ ఏం లేదు ప్రె ఫేవరెట్ అని మామూలుగా నచ్చితే కూర్చొని చూడ్డం అంతె
ఆహ మీ ఫేవరెట్ హీరో
ఎవరు లేరు అంత నార్మల్
ఆహా
ఊ మీకున్నారా
ఆ వున్నారు
ఎవరబ్బ
నాకు అల్లు అర్జున్ ఫేవరెట్
ఊహు సినిమాలు
సినిమలంటే చాలానే ఉన్నాయి అన్ని ఇష్టమే నాకు కూడా
ఆ
నేను కూడా నచ్చితే చూసేస్తా అంతే ఫేవరెట్ లాగా అంటే అట్లే ఏం లేదిగ అవునా
ఇంక యేం విశేషాలు
ఏమున్నాయండి
వంట అయ్యిందా
ఆ మామమ్మీ ఇంక వండలేదు
యే నువ్వు వంట చెయ్యవ
మామమ్మీ చేస్తది
ఎందుకండి ఖాళీగా ఉండటం ఏదోటి నేర్చుకోవచ్చు కదా
మా మమ్మీకి నేనంటే చాలా ఇష్టం నేను పని చేస్తుంటే తనకి నచ్చదు
అవున
హ
అట్ల కూడా ఉంటర మమ్మీలు
హా నా నాకు మాఅమ్మ అసలు పనే చెప్పదు నేనంటే చాలా ఇష్ట
నువ్వు పొగిడేస్తున్నావ మమ్మీనీ అట్ల పొగుడుతే నీకు పని ఎక్కడొస్తది మరి
చు
ఎట్లొస్తది
అంటె అప్పుడప్పుడు చేపిస్తాది మమమ్మీ మ మమ్మి ఎటైనా ఊరికి వెళ్ళినప్పుడు ఊరికెళ్ళినప్పుడు చేస్తా ఇంట్లో
చెయ్యాలి కొంచెం కొంచెం చేస్తాఉంటే నీకు ప్రాక్టీస్ అయితది మమ్మీకి హెల్పుగ ఉంటది అప్పుడు నీకు తర్వాత ఒక్కసారే చేయాలంటే నీకు ఇబ్బంది ఉండదు హెల్త్ పరంగా కూడా బాగుంటది
హా
హు ఏం కురోండింది మామీ
ఏమన్నారు
కూరెం వండింది
కూర పప్పుచారు
హు నీకు ఇష్టమా నీకు ఇష్టమా అవునా హలో
హ
అ
మీదేం కర్రీ
మాది పప్పు
ఊహూ
ఊ ఎవరెవరు ఉంటారు ఇంట్ల
ఇట్లో మేం నలుగురం అమ్మా మమ్మీ డాడీ అన్నయ నేను మా అన్నయ్య ఇంకా డాడీ వేరే ఊరిలో ఉంటరు ఇంట్లో మా మమ్మీ నేను ఇద్దరమే ఉంటాం
ఓకే ఏం చేస్తది మమ్మీ
మమ్మీ ఏం లేదు ఇంట్లోనే ఉంటది హౌస్ వైఫ్
హు నువ్వు
నేను ఇప్పుడు స్టడీస్ చదువుతున్నా
ఉహు ఏం చదుతున్నావు
నాది డిగ్రీ అయిపోయింది నెక్స్ట్ కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి అయితే వాటికి ప్రిపేర్ అవుతున్నాం.
ఉహు
ఆ
ఇంకా
ఇంకా చెప్పాలి మీరేం చేస్తూ ఉంటారు.
నేను ఖాళీగానే ఉంటా. ఇంట్లో పని చేసుకున్నామా, ఉన్నామా, తిన్నామా.
ఉహూ మీకు పెళ్లయిందా
నాకా ఇంక పెళ్లి కాలే
కాలేదా
అయ్యింది ఒక పాప, ఒక బాబు. హు నా పిల్లలు నా సైజులో ఉన్నారు.
అవున
హు
ఆ ఏంటా సౌండ్ నేను, నాకు నేను చదువుతున్నా ఇంకా.
ఓహో ఓకే
ఇంకేం విశేషాలు. మీ డాడీ ఏం చేస్తారు, మీ డాడీ ఏం చేస్తా .
ఇంచినవా
ఉహు
ఆ
బాచూసుకుంటాడ నిన్ను హు మీ అన్న అంటె ఇష్టమా, నువ్వంటే ఇష్టమా మీ డాడికి?
మా డాడీకి ఇద్దరం ఎక్కువ ఇష్టం.
మీ మమ్మీకి
మా మమ్మీకి మా అన్నయ్య అంటే ఇష్టం.
ఏ నువ్వంటే ఇష్టం లేదా?
ఇష్టం లేదని కాదు కానీ మా అన్నయ్యంటే కొంచెం ఎక్కువ ఇష్టం.
ఉహు అట్లా కూడా ఉంటదా!
ఆ
అ
అంటే ప్రేమ చూపియడంలో అన్నయ్యకు ఎక్కువ చూపిస్తది, కానీ మనసులో మాత్రం నేనం. టేనే ఎక్కువ ఇష్టం.
ఉహు సెంటిమెంటా
సెంటిమెంట్ లాగ ఏం లేదు కానీ నేనేం. త పెద్దగైనా వాళ్ళు మాత్రం నన్ చిన్న పిల్లలాగానే చూస్తారు.
ఉహు
మా వాళ్ళు ముగ్గురు నన్ అట్లనే చూస్తారు చిన్నపిల్లలాగా.
నీ మెయింటెనెన్స్ కూడా అట్లానే ఉంటందేమో.
అట్లేం లేదు బానే ఉంటా.
బానే అంటే నువ్వు కొంచెం ఉండి, అన్ని ఏ చేస్తాంటే అప్పుడు వాళ్ళకు పెద్ద. గానపప్తాన్నవ్ ఏం చెప్పేసరిగ్గాదా చిన్న కనపడతాన్నావ్.
నేను ఎట్లున్నా వాళ్ళకి చిన్నగానే కన్ ఇంకా చిన్న పిల్లలాగా ఇంట్లో చిన్న కూతురినే కదా ఫార్టీ ఉన్నాయి
హు ఉహ్మ్ ముందు మీ అన్నయ్య తర్వాత నువ్వా
అవును
హ్మ్ ఉ ఇంకా
ఇకా చే
సమ్మర్‌ల ఎటన్నా ఎళ్ళినావా
లేదే ఎతెల్ల లేదు ఇంట్లోనే ఉన్న మీ పిల్లలు ఏం చేస్తుంటారు
ఆ పిల్లలు చదువుతాంట్రు మ్మ్ ఉమ్మ్ ఇవాళ పొద్దున్న నుండి ఏం చేస్తున్నావ్ మరి
ఇవాళ ఏం లేదు టీవీ చూసినా ఫోన్ చూసినా కొద్దిసేపు చదువుకున్నా
మ్మ్
డే అంతా
మ్మ్ ఉహ్మ్ మళ్ళీ దేనికి ప్రిపేర్ అయితున్నావ్
ఇంకొక ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉంది పీజీకి దానికి
అదెక్కడుంది
అది జులై లో ఉంటది ఎప్పుడని ఇంకా కన్ఫర్మ్ తెలీదు
ఉమ్మ్
జులై లో ఉంటదని తెలుసు
ఇంకా డేట్ ఏం రాలేదా
ఉమ్మ్ లేదు
మ్మ్ ఉహ్మ్ మళ్ళీ నువ్వు ప్రిపేర్ అయ్యేకి ఎక్కువ కావాలి కదా
చదువుతున్నా ఇవాళ ఒక టూ అవర్స్ అట్లా చదివిన మళ్ళీ రేపు చదవాలి ఇగ
మ్మ్ ఉమ్మ్ ఎక్కువ చదివితేనే ఎక్కువ ర్యాంక్ వస్తాది
హ
మంచి మంచి సీట్ వస్తాది ఉమ్మ్ మంచి సీట్ వతది టోన్ ఫ్రీగా వస్తది కదా డబ్బులు పెట్టకుండా చూసుకోవాలి
హ
ఇంకా తిన్నావా మరి
మ్మ్ ఇంద్దాకా సాయంత్రం తిన్న ఇప్పుడు ఇంకా నైట్ కి డిన్నర్ కాలేదు
మ్మ్ ఉహ్మ్ ఎన్ని గంటలకు చేస్తావేంది డిన్నర్
ఇగ ఎట్ ఎయిట్ ఎయిట్ థర్టీ మధ్యలో చేస్తా
అవునా ఉహ్మ్ వస్తారా మీ అన్నయ్య మీ డాడీ మీ అన్నయ్య మీ డాడీ వస్తారా
వస్తారు టూ త్రీ మంత్స్ కి ఒకసారి
ఉమ్మ్ సరే
బాయ్